ఆ ఆ హలో
ఆ ఈ భాషల గురించి చర్చిస్తే, య ఈ మన మొత్తం భారతదేశంలో, భిన్న భిన్న రాష్ట్రాల్లో, భిన్న భిన్న భాషలు మాట్లాడతారు.
చాలా రకాల భాషలు మాట్లాడతారు. ఓన్లీ మన భారతదేశంలో మాత్రమే, ఇలా రకరకాల భాషలన్నీ మాట్లాడతారు.
అవును. మనం చూసుకుంటే, ఏ ఒక్క భాష యొక్క దాని యొక్క ఉన్న చరిత్ర కావచ్చు. దాని యొక్క ప్రావీణ్యత, ప్రాచుర్యం దానికి ప్రత్యేకంగా ఉంటది.
ప్రతొక్క భాషకు ఒక్కొక్క ప్రాచీ ర్యం ఉంది మనకు
అవును దానికంటూ ఉన్న, దానికన్నా ప్ర ప్రజల ఆదరణ కావచ్చు. ఆ ఇంక చూసుకుంటే, మన తెలుగే తీసుకున్న దీనికున్న చరిత్ర రాజుల కాలం నాటి ఇక నుంచి, ఆ ఎలాంటి దానికున్న ప్రాముఖ్యత, దానికున్న లిపి, ఇలా ఎన్నో చూసుకుంటా పోతే,
ఇప్పుడు తెలుగులో, ఇప్పుడు సంస్కృతమే అనుకుందాం. సంస్ సంస్కృతం ఎంతో పాత భాష.
అవునవును. అందులో కూడా ఈ భారతదేశంలో ఉన్నన్ని భాషలు మొత్తం ప్రపంచంలోనే, ఎక్కడ ఉండవు.
అవునవును ఒక భారతదేశంలో మాత్రమే, నూట ఇరవై ఒక్క భాషలు ఉన్నాయంట.
అవును ఇందులోను మనం ప్రత్యేకంగా తీసుకుంటే మనకు ఎక్కువ మాట్లాడే దానని బట్టించే మనం భాషల్ని ఆ సపరేట్ చేస్తాం
ఎక్కువగా మాట్లాడే భాషలు ఆరు భాష్ లే అనుమాటా
అవును, అందులోనూ ఇ
ఊ హిందీ ఆ హుమ్ తరవాత వచ్చేసి తమిలు
అవును ఇవన్నీ ఎక్కువగా మ ఎందుకంటే మన ఉన్న ప్రజల వాళ్ళు విస్తీర్ణ ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ యొక్క ఆదరణ చూసి ప్రజలు నేర్చుకోవాలనుకుంటారు
ఎక్కువ మాట్లాడే భాష అయితే ఇక్కడ హిందీ అనమాట ఎందుకంటే పైన మొత్తము పైన ఉండే వాళ్ళంతా అదేగ మాట్లాడేది అంటే గుజరాత్ అట్లా మా మధ్యప్రదేశ్ పైనంతా ఇంకా వాళ్ళు హిందీయే మాట్లాడతారు మాక్సిమం
అవును ఉత్తరాది భాగంలో మొత్తం మన హిందీనే ఎక్కువ వాడతారు
కిందంతా తెలుగు ఉంటుంది తమిళు ఉంటుంది అవును ఇంకా వేరే ఆ మల్యాళం కింద నాలుగు లాంగ్వేజస్సే రెన్ ఉండేది నాలుగు భాషలే ఉంటాయి కింద
ఉన్నా ప్రత్యేకత ప్రకారం వాళ్ళు పెట్టుకున్నారు
ఆ
అందులోనూ ప్రతి భాషకు దాని యొక్క ప్రత్యేకత ఉంది తమిళ్ తమిళానికి కావచ్చు
అవునా
తెలుగు కావ సో ఎందుకంటే ఇంకా కొంతమంది మాతృభాషనే తమ ప్రాథమిక భాషగా భావిస్తారు
అవును చాలా వరకు మాతృభాషనే ప్రాథమిక భాషగా భావిస్ స్తరు అందరు
ప్రతి రాష్ట్రంలో అలానే ఉండది ఇంకా ఇంకా ప్రతి రాష్ట్రంలో తమ భాషకు ప్రత్యేకత ఇవ్వడానికి దా అంటే మన విద్యా సంస్థలు కూడా వాళ్ళ భాషను ప్రధాన భాషగా చెప్పి చదివిస్తారు పిల్లలకి
ప్రతి ఒక్కరు కదా చదివిస్తారు కదా మనం గుడ చేసాం చిన్నప్పుడు
అదే అదే మనకు అట్లా చేసి ఆ ఆ అక్కడ నుంచి ఆ భాషకున్న ప్రాముఖ్యతను పెంచడానికి ప్రతి ఆ భావి భారత పౌరుడు నేర్చుకోవాలి తమకున్న విలువను తెలుసుకోవాలి అని ప్రయత్నిస్ తూ ఉంటాడు అవును
ఇప్పుడు తెలుగు గురించే మాట్లాడు ముందే మన పెద్దవాళ్ళు అంటారు తె తెలుగు
దేశ భాష అవునవును అంత తీయగా ఉంటది అవునవును మన ఈ చరిత్ర కూడా చెప్ స్తది ఆ రాజ్యుల కాలం నుంచి శ్రీకృష్ణదేవరాయలు ఒక మాట అనేవారు తెలు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎన్ని భాషల తెలుగు ఉన్న ప్రాముఖ్యతని ఎప్పుడు తీసిపోలేమని చెప్తారు ఎంతైనా ఇంకా నేనేం విన్నానంటే మొత్తం అన్ని భాషల్లోకెల్ల తెలుగు భాష క్లిష్టమైన భాష తెలుగు భాషని ఎప్పుడైతే మనం అన అనర్గలంగా మంచిగా నేర్చుకుంటామొ అప్పుడు మిగతా భాషల్ని మనం సులువుగా నేర్చుకోవచ్చు అని విన్నా నేను
ఎందుకంటే తెలుగు భాషలో ఉండే ఒత్తులు దీర్ఘాలు చాలా ఎక్కువ అనమాట
అవునవును ఆ పలకడానికి కూడా కష్టమైన పదాలు కూడా ఉన్నాయి తెలుగులో అవును ఎన్ని యాసలుంటాయో ఎన్ని ప్రాసలు ఆ పద సవరణ కావచ్చు మనం పదజాలం వాడే పదజాలం మనం తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకుంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా మాట్లాడతాం
అవును ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది గుంటూరు వాళ్ళు ఒక యాస మాట్లాడతారు ఆ తెలుగు అంటే ఆంధ్ర కడప వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఒక యాసలా మాట్లాడతారు
అవును రాయలసీమ కా ఇంకా రాయలసీమలోనే మళ్ళీ భిన్న భిన్న భాగాలుగా మాట్లాడతారు
అవునవును కడపలో ఒక మాతిరి మాట్లాడతారు కర్నూలు లో అయితే ఇంకా డిఫరెంట్ గా మాట్లా మాట్లాడతారు జమ్మలమడుగు కర్నూలు
అవును మళ్ళీ మన రాయలసీమతో పోలిస్తే కా కోస్తాంధ్రలో ఇంకా మరీ భిన్నంగా ఉంటది
కోస్త్రాంధ్రలో మరీ భిన్నంగా మాట్లాడతారు ఇంకా హైదరాబాద్ లో అయితే ఇంగ పూర్తి భిన్నంగా ఉంటుంది అక్కడ
అవును దీని వల్లనే ఇలా భిన్న భిన్నంగా మాట్లాడే యాసలు కలిగినాయి కాబట్టి తెలుగుకి అంత ప్రాముఖ్యత వచ్చింది ఎందుకంటే తెలుగు కావాలి తెలుగు భాష కావాల్సిన అందాన్ని ఈ యాసలు దానికి జోడిస్తాయి అయినా తెలుగు పద్యాలు కావచ్చు ఆ ప్రాస అలంకారాలు ఇవన్నీ తెలుగు భాషకి చానా అందాన్ని తెచ్చిపెడతాయి
త్ అదిగాక అప్పుట్లో అన్ని గ్రంధాలు గ్రంధాలను చాలా వరకు ఫస్ట్ తెలుగులోనే పొందపరిచే వాళ్ళంట
అవునవును
ఆ తర్వాత మొత్తం మళ్లీ ఉస సాన్స్క్రిట్ లో క్లోట్ పాట్ ఇచ్చారు వాటిల్ని
అవును త ఈ అందులోనూ
ఎందుకంటే తెలుగులో ఎ ఎక్కువ అయిపోతుందని అంటే రాసేది చాలా వరకు పెరిగిపోతుంది అన్నమాట
అవును అందులోను ఆ ఖఠినత్వాన్ని అర్థం చేసుకోని పోవడం చాలా కష్టం కొన్ని పదాలకైతే అర్థాలు కనుక్కోవడానికి చాలా సమయం పడు
అదే అదే సాన్స్ క్రియేట్ అయితే ఏమైతుందంటే ఇప్పుడు మనకు త తగ్గిద్ది అన్నమాట కొంచమన్నా
అవునవును ఆ ఇంకా చూసుకుంటే ఈ రాజుల కాలంలో కూడా సమాచారాలు సందేశాలన్నీ ప్ర మన ప్రాంచ్ ప్రాంతీయ భాషలోనే పంపించేవారు
అలా చేయడం వల్ల ఆ ఆ అవతలి పర్సన్ అవతలి వ్యక్తికి కూడా చానాగా సందేశాలు స్పష్టంగా అర్థంమవుతాయి
చాలా స్పష్టంగా అర్థమవుతాయనమాట
అందుకే ప్రతి భాషకి దాని యొక్క ప్రాచి ప్రాముఖ్యత కావచ్చు ప్రాచీనత దీని ద్వారా దానికి పెంచుకుంటూ వచ్చారు రాజుల కాలం నుంచి చూసుకుంటే
ఓ శ్రీకృష్ణదేవ అనేది చాలా వరకు తెలుగు గురించి ఒక బుక్ కూడా రాసాడు ఆయనైతే
అవునవును ఈ ఏదైతే భాషని మనం ముందుకు తీసుకెళ్ళాలి దాంట్లో ఉన్న ఈ మన యొక్క భవిష్యత్తు కావచ్చు దాని యొక్క గతాన్ని అణిచిపెట్టకూడదని వాళ్ళు చే రాసే గ్రంథాలు కావచ్చు వాళ్ళు ఆ పద్యాలు ఇవన్నీ మనకు భాషని ఇంకా ము భావితరాలకు పంచడానికి సహాయం చేస్తాయి
ఆ తర్వాత తెలుగు చాలా కష్టంగా ఉందని చెప్పేసుకుని అది మార్చారు మళ్ళీ దాన్ని అంటే దాన్ని కొంచెం కష్టంగా ఉండదని కొంచెం నార్మల్గా మార్చారన్నమాట ఇప్పుడు మనం చదివే తెలుగు నార్మల్ది మాములుగా చదువుతామని
అవును, అవునవును ఇంకా అంతా మనము ఘఢమైన తెలుగుని అర్థం చేసుకోలేం.
అవును చేసుకోలేము. చాలా వరకు గాడమైన తెలుగుని మాట్లాడటం ఎప్పుడో ఆపేశారు.
అవును ఇంకా ఇది చూసుకుంటే మన మొత్తం భారతదేశంలో లిపి లేని భాషలు కూడా చనా ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే చనా భాషలకు లిపి లేదు. కొన్ని భాషలకు మాత్రమే లిపి ఉంది.
అవును
లిపి ఉన్న భాషలనేడ్ అర్థం చేసుకోవడం కష్టం అనుకుంటే ఇంకా లిపి లేని భాషలను తీసుకుంటే మనకు చానా కష్టం అయిపోతది.
ఆ చాలా కష్టం అయిపోద్ది ఇక
క్షలున్నా ఇన్ని విధి విధానా అంటే ఇన్ని భిన్నత్వాలున్నా కూడా భారతదేశం ఎప్పుడూ ఉ హ్ ఇంత ప్రాముఖ్యతంగా ఉండడానిక్. అవును ఇంత ప్రాముఖ్యత పొందడానికి కూడా కారణం ఒకటి ఈ భిన్న భాషల ఏకరణ.
అవునవును ఇప్పుడు అన్ని దేశాల్లో చూసుకుంటే ఓన్లీ ఒక్క భాష మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అమెరికా చూసుకుంటే ఇంగ్లీష్
అవునవును.
ఆ అక్కడి మళ్ళీ వాళ్ళ ఇంగ్లీష్ ఏమైనా మారుతుంద అంటే ఏం ఉండదు. అందరు ఒకే ఇంగ్లీషే మాట్లాడతారు.
అవును ఆ ఆ ప్రాంతంలో ఉన్న ఎక్కువ ఏ ఏదైతే మాట్లాడతారో దాని ప్రకారం మనం భాషను ఎంచుకుంటున్నారు.
అవునవును
కానీ మన భారతదేశంలో మాత్రం ఏదైతే ఎక్కువ ఆదరణ పొందిందో ఆ ప్రాంతీయ ప్రకారం దాని ప్రకారం మనం భాషని మలుచుకున్నాం. ఏ క్యారెట్, క్యారెక్టరు హా
తా నీ మనకు మొదటి భాష వ చ్చేసి హిందీ అంటారు. అం అంటే మనకు ఇక్కడ
అవును ఎందుకంటే మొత్తం భారతదేశంలో ఏదైనా తీసుకున్నప్పటికీ ఎక్కువ ఏ శాతం అదే మాట్లాడతారు. కాబట్టి మనకు పనులు జరగాలన్నా ఏదైనా సమాచారాన్ని అందించాలన్నా వేరే ప్రదేశానికి ఆ భాష వాన్ డం వల్ల అవతలి వ్యక్తికి కావచ్చు, మనకు కావచ్చు, మనకు మంచి సమాచార సేకరణ అనేది జరుగుతుంది.
అవునవును ఎందుకంటే అవతల వ్యక్తికుని మ్య అందరికీ హిందీ వస్తుంది.
అవునవును
కాబట్టి ఆ చాలా వరకు మనకు కు ఇండియాలో ఆ అంటే భారతదేశంలో హిందీ వస్తుందన్నమాట చాలా వరకు అందరికీ
కేక్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంది
అందుకే అది మనకు మొదటిలా చెప్పారనమాట మొదటి భాషల
అవును అందులోను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజానికి. మనం ఇప్పుడు మనం భారతదేశం కాకుండా బయటి వ్యక్తులతో కూడా మన ఇత బిజినెస్ అనేది నడుపుతున్నాం కాబట్టి, మనం ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాల్సిిన వస్తుంది.
ఆ ఆంగ్ల భాష గుడ్ నేర్చుకోవాలన్నమాట
ఆ ఆంగ్ల భాష ఆంగ్ల భాష వచ్చేసి మనకి వ్యాపార పరంగా కావచ్చు, మ ఉద్యోగ రీత్యా కావచ్చు, దీనిలోకి దీనిలోకి పనికి వస్తుంది. అన్ కానీ ఎన్ని మైల్ ని చూస్ కున్నా కూడా తెలుగు భాష ప్రభుత్వం మాత్రం తగ్గదు
అవును తగ్గదు ఇప్పుడు ఆంగ్ల భాషే చూస్తే ఆంగ్ల భాష నేర్చుకోవడం చాలా చాలా ఈ కష్టకరమైనదిదేం కాదు. కరెక్ట్ గా మనం ఒక ఒక మా ఒక నెల నేర్చుకున్నామ అంటే నేర్చుకోవచ్చు దాన్ని. అదే మనం ఇప్పుడు తెలుగు చూస్తే ఒ నెలలను నేర్చుకోవడం అనేది కుదరని పని. ఎందుకంటే దాంట్లో ఉండే ఒత్తులు దీర్ఘాలు నేర్చుకోవాలంటేనే నీలపట్టిద్ది
అవునవును
ఏముంది చెప్పండి. ఇప్పుడు ఆంగ్ల భాషలో ఎన్ని పదాలు ఉంటాయి, మా అంటే ఇరవై ఏడు పదాలు ఉంటాయి అంతే.
అవును తొందరగా నేర్చుకోవచ్చు దాన్ని
కాబట్టి ఆంగ్ల భాష మా అయితే తెలుగు భాష చాలా కష్టమైన భాష
అయితే ఇక సరేండి అయితే